హలో హా వినిపిస్త్ త్తంది
ఆహా ఏం చేస్తనవ్
ఏం చేయట్లేదు ఫోన్ చేదామని నీకు ఫోన్ చేసిన
ఉహు అన్నం తిన్నవా
తిన్న తిన్నా
ఏం కూరా
పైతిజ కూర ఆలుగట్ టమాట
ఆహా
మీది
మాది మునక్కయ టమాట
ఉహు
ఉహు ఇంటి దగ్గరనే ఉన్నవా లేదంటే పండుగకి వెళ్తాన్నావా అమ్మ వాళ్ళ ఇంటికి
ఎళ్తా ఎళ్తా ఫండగకి ఎళ్త అత్తగారింటికెళ్తా
ఆహా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్తావా అ అంటే అమ్మ వాళ్ళంటి దగ్గర ఉన్నావు ఇప్పుడు
ఇంటి దగ్గరన మా అత్తమ్మోళ్లింటికెళ్తా
ఆహా అంటే ఉగాదికే గదా
ఆ ఉగాది ఉగాది కే
ఉమ్ అంటే అక్కడ బాగా చేస్తారా ఉగాది పండుగ
ఆ మా దగ్గర బాగాచేస్తరు ఉగాది పండుగ మా అత్తోళ్ల ఇంటి దగ్గర
ఆహా అంటే ఉగాది పండుగ రోజు ఏం చేస్తారన్నమాట మామూలుగా
మామూలే పొద్దున్న లేసి తల స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇగ ఐదు రక ఐదు రకాల ప పచ్చడిలు లే చేేస్తే చింతపండు బెల్లం పలిపు అరే మాడికి మామీడికాయ తరిగేసి అండ్లేసి సి ప్లస్ మాల్యాప పూతోటి ఐదు రకలేక్కచేసి పచ్చడి చేసి తర్వాత మామిడి ఆకు దూరణాలు కట్టి వాటితోటి కంకణాలు కట్టుకొని అందరం పచ్చడి తాగి తర్వాత శాస్త ప్రకారం మళ్ళీ పూజారి దగ్గరికి వెళ్ళి మనకి ఈ సంవత్సరం రాజ ఫలాలు ఎట్లున్నాయో తెలుసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పిండి వంటకాలు చేసుకొని భక్షలు బొబ్బట్లు స్వీట్ అన్నం అవి చేసుకుని ఉంటామన్నమాట
అంటే మామూలుగా ఈ ఇట్లా భక్ష్యాలు ఎట్లా చేస్తారో తెలుసా భక్ష్యాలైనా పూర్ణాలైనా
ఆ బ పూర్ణ భక్ష్యాలంటే మామూలుగా మనం బెల్లం తీసుకొచ్చి దాన్ని పాకం పట్టేస్తాం పట్టిన తర్వాత దాని ముదలేెక జేసి
బెల్లం పప్పు ఆ బెల్లం పప్పు రెండు కలిపి హ్మ్
బట్టి దాని తర్వాత దాంట్లో యాలకులు ఇవి ఇ పౌడర్ ఉంటాయి కదా
అలాదే అరే నచ్చిన వాళ్ళే వేసుకుంటారు నచ్చని వాళ్ళు మాత్రం ఏవో ఎవరి ఇష్టం వాళ్ళేదే ఇగా అదే అళ్ళ
హ్మ్ హ్మ్ యెలాక్ కూడా వేసుకున్న తర్వాత ఈ పిండ్ జేసి మళ్ళీ మనం వేడి వేడి ఆయిల్ల ఆయిల్ చేసి తీసి అట్లా వేసుకుంటాం.
ఆహా అంటే మామూలుగా కొంతమంది అంటే మీరే పిండితోని చేస్తారు కొంతమంది వేరే వేరే పిండిల్తోనే యేస్తారా అంటారు కదా
హ్మ్ ఇగ మనం గోధుమ పిండి ఎక్కువ బాగా ఇస్ ఇష్టపడేది గోధుమ పిండే కదా మనకి ఎక్కువ ఊర్లలో ఎక్కువ వాడేందంటే పూరిలకు వాటికి వీటికి ఎక్కువ యూజ్ చేసే గోధుమ్ పిండే కదా గోదమ పింతో టేస్ట్ ఉంటదని చెప్పి వాటితో ఎక్కువ ఫ్రెండ్స్ గోదం దీనికే ఇస్తార్ అన్నమాట
ఆహా
మ్మ్ ఇగ్ కొంతమంది ఏం చేసుకుంటోళ్ళు ఉంటే ఇగ రవ్వ లడ్డూలు అవి ఎక్కువ స్వీట్స్ చేసుకుంటారు అన్నమాట ఇగ
ఆహా
హుమ్
ఇగ అదే లే ఇగ ఎవరి ఏరియాన్ బట్టి వాళ్ళు ఎస్
హమ్ ఎవరి ఇట్లా నచ్చితే దాన్ని బట్టి
మ్ అదే ఇక మామూలుగా ఉగాది అం అంటే మీకు నచ్చిన పండుగ మామూలుగా ఏంటిదసలు
మా సైడు బాగా మా దగ్గర చేసేదింటే ఎక్కువ సంక్రాంతి బాగా చేస్తారు మూడు రోజులు
ఆహా
ఇక ఎక్కువ చెయ్ ఉగాది లాంటి అంటే ఒక రోజుల్లో అయిపోతుంది చుట్టాలు తక్కువ ఎవరిండ్లల వాళ్లే వేసుకుంటారు కానీ ఇక మనం బాగా జరుపుకునేది అంటే మూ రుణం పండుగ అంటే ముగ్గులు అవి చేసుకుంటారు బొమ్మలు ఏ పిండి వంటలు సకినాలు లు గ్యారెలు పూసలు అయి చేసుకోవాలంటే మనకు ఒకరోజు మంచిగా చేసే పండగ అంటే మూడు రోజుల పండుగ అంటే మనకి సంక్రాంతి అనమాట కనుమ భోగి సంక్రాంతి ఇగ భషరున్ లు మనం ఇగ ముగ్గులు వేసుకున్న బొబ్బొమ్మలు పెట్టి వాటికి మళ్ళీ అ అలాగ దేవుడు వస్తారు కదా మామలు తమ్ముర కొట్టుకుంటా
అవునవును ఆ నిజంగానే అదే హరిదాసులని లేదంటే ఉం గంగేడ్లు
వస్తా ఉంటారు మళ్ళీ అ ఇగ పిండి వంటలు చేస్తారు మన రేగాయలు నవధాన్యాలు చేసి ముగ్గులు కళ్లరు ఐదు గం
అవునవును ఇ ఎందుకంటే ఇ మన పల్లెటూర్లలా అంటే ఇక స్పెషల్ అదే కదా మనం అలుకు జల్లుకోవడం అట్లా లేషి ముగ్గులు వేసుకో ఇక మామూలుగా అయితే మన పల్లె టూర్లల అదే మంచిది సిటీలలో అయితే అట్లా చేయరు కదా ఎక్కువ
ఇగ సిటీలో ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఎట్లా మోటివేట్ అయ్యారంటే సిటీలలో జస్ట్ ఏదో నైట్ పడుకుంటున్నప్పుడే ముగేసి పడుకుంటారు లేకపోతే డైరెక్ట్ పెయింటింగ్ ముగ్గులు వేసుకుంటారు డైరెక్ట్ గచ్ మీద మనలెక్క వాళ్ళకు పెండ ఇవి ఏం దొరకవు కదా ఉన్న కొంచెం ప్లేస్లలోనే వాళ్ళ ఇంటి ముంగటనే ఆ ముగ్గులు ఎక్కేసి తులిసి చెట్టు పెట్టి దాన్నే రెండు ఊది బస్తీలు అవి పెట్టి పెండ కూడా వాళ్ళకి దొరకదు కాట్కునే రెడీమేడ్గా ఏమన్నా చిన్న పింట్లు ముద్దలంటిది పెట్టుడ లేదా అరటిపండు పెట్టుడా దాంట్లో ఊది బస్తీలు పెట్టి వాళ్ళ అట్ల జరుపుకుంటారు అన్నమాట ఇక మన ఊర్లలో అయితేందంటే పెద్దగా ఊరంత ముగ్గు గ్గులేసి మధ్యలో కలర్లు ఎసి మంచిగా పెండ తెచ్చి నాలుగు రకా నాలుగు వైపు ఆవు పెడతోనే ఎసి మంచి గొబ్బెమ్మని పెట్ట్ పెట్టినవధాన్యాలు వేసి పసుపు కుంకుమ వేసి ఆ మళ పిని పిని మీద పూలు అని చెప్పి అవి పెటి హవి జేసుకున్ మన దగ్గర
ఇక మనది అదే ఇక మన ఆచారం ప్రకారం అట్లుంటదన్నమాట ఇగ ఉమ్
తర్వాత వచ్చిన తర్వాతకి ఎక్కువ సంక్రాంతికి మనకి ఫేమస్ ఎందంటే సక్కినాలు సక్కినాలు అప్పల్లి చేసుకుంట్రే కోయ రెండు మూడు మంచాలల్లో మంచి సకినాల బియ్యం పిండి అవి ఏసి పట్టిచ్చి రెండు మూడు మంచాలల్ల మంచిగా య సో అవి రౌండ్ గా ఇది వేసుకొని దాని తర్వాత ఇగ నెక్స్ట్ రోజు ఒక రోజు గ్యారా పెట్టుకుంటురు కొంతమంది ఓ రోజు పూస సకిన ఈ రెండు రోజులు అప్పల చేసుకొని మనం లాస్ట్ రోజు మనోళేందంటే ఇగ ఇష్టమైనోళ్ లు యాటను కోసుకో డా అది చేసుకుడాం ఇది చేసుకుండా పూరీలు పూరీలు గ్యారెలు వాళ్ళొత్తే అవి చేసి పెట్టుకుంటారు అన్నమాట
ఆ అదే అదే ఇగ ఫస్ట్ రోజు అట్లా ఇక తర్వాత రోజులు ఇగ అన్నీ నే ఇగ అన్నీ ఇగ మటన్ చికెన్ ఎవరికి నచ్చినది వాళ్ళు తింటారు అన్నమాట ఇగ
వెయ్య వాళ్ళు స్తోమత బట్టి వాళ్ళు తారు చేసుకోవడం ఇవాళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్ట్ అంటే ఇకవాళ ఎంత ఉంటే మటన్ అతే మటన్ చికెన్ అయితే చికెన్ వాళ్ళుల్రు ఉంటే వాళ్ళ ఇంటి బిల్స్ చడు వాళ్ళ మర్యాద చేసుడు ఇక మళ్ళీ అట్లా ఆ విధంగా చేస్తారు అనమాట ఏ మల్రాయదాయి మన మము నెక్స్ట్ ఇ మంచిగా జరుపుంది ఏంటంటే ఇ మనకు వచ్చేసి ఇ నెక్స్ట్ దీపవళి ఉంది అనమాట ఇక దీపాలింట దీపాలిపండ అది రె రోజలు చేస్తారు ఫస్ట్ రోముకునే నోముకుంటారు మంచిగా ఈ ఒక రోజు చేసుకుంటున్నా కోటల్ల్యి నెక్ట్ రోజ పగ చేసుంటు్వు కునేటప్పుడు వాళ్ళందరి చుట్టుపక్కల ముత్తాయిలు అందరినీ పిలుసుకొచ్చి ఇక వాళ్ళకి ఏంటంటే మన తంగే చెట్టు కర్రలు తెచ్చి మన ఏట్లా ఇసుక తీసుకొచ్చి పందిర వేసి వాటికి మళ్ళీ ఒక ఐదు పదిమంది ముత్తయిలు తీసుకొచ్చి పిలిచి వాటికి బూరెలు పులిహోర స్వీట్ అన్నం అవి చేసి పసుపు పసుపు కుంకుమ పెట్టి కుడు కుడుక అట్లా సాంప్రదాయంగా చేస్తారు అన్నమాట ప్లస్సు వాళ్ళకి ఏం చేస్తారుతే పసుపు గ్రీన్ క పింక్ కలర్ దారం ఒకటి వైట్ క్కర దారోడు మిక్సింగ్ చేసి ఏసి కడత రా రోజని చేంది అనమాట వాళ్ళు
అంటే మామూలుగా అంటే దీపావళి స్పెష లా దీపావళి రోజు అసలు ఏం చేత్తారు దేనికి నిదర్శనం అంటారు దీపావళి
రావణాసురుని వదంట జూషినవా రాక్షసుని చంపిన్ తర్వాత అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆయన చంపిన తర్వాత మనం మామూలుగా అయి తెల్లారి చేసుకుంటాం, కానీ దానికంటే ముందే ఏంటంటే మనం ఏంటంటే నోములు చేసుకుంటాం, దేవునికి రథం చేసిన తర్వాత మనం రావణసుని కాల్చిన తర్వాత అప్పుడు పండుగ చేసుకుంటాం అనమాట రాక్షసుని వధ అయిన తర్వాత. కానీ అంతకంటే ముందు ఫస్ట్ నొన్ నోములు వాళ్ సండే వోలేదన్ డైరెక్ట్ ఆ రోజు పండుగ చేసుకుంటురు
మ్మ్ అదే అయితే మామూలుగా ఇగ దీపావళి స్పెషల్ అంటే నరకాసురవద్
నరకాస్ నరకాసుర వద అన్నమాట అట్లాయిగ ఇగ దాని తర్వాత మ తెలంగాణలో ఫేమస్ అయిన పండుగ నెక్స్ట్ ఏంటంటే దసరా అన్నమాట ఈ దసరా అంటే మనకి ఏందది ఊమ్మ్ అయి ఇవి తో మీ వోళ్ళు బత్ ఇట మాటాడుతాడు అన్నమాట ఇక అది మనకు ఫస్ట్ రోజు బుడ్డెమ్మ పున్నెమన్ ట్రు తరువాత అమావాస్య విజయదశమి ఇక అయి అయిన రెగ్యులర్ గా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆడతలేరులే గాని, ఒకప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే తొమ్మిది రోజులు బతుకమ్మని వేసి వేరుచేసేటోళ్ళు. ఇప్పుడికి అంత ఆఫీషియల్ గై పెయ్యి ఎవళ్ళు కూడా పూలు తెచ్చులేదు ఏం లేదు మా మాట్ బంతిపూల్, చామంచిపూల్ సిటీల ల్లా అయో అర్కేజీ, ఇయో అర్కేజీ కొనుక్కొస్తారు పేరుస్తారు, ఏదో ఫార్మాలిటీస్ కి పోయి వేసి వత్తారు అన్నమాట.
అదే లే ఇగా ఆ ఊర్లలో అట్లా ఉండదు మన తంగేడి పువ్వులు అది ఇది అన్నీ
తమారు పూలు ఈది మళ్ళీ గడ్డి పూలు లేపోతే గారికి ఏదో పూలురికేద అనమాట ఇప్పుటికి అప్పుూలు పటి ట్కుంటూళ్ళలేరు మళ్ళీ లాస్ట్ రోజు పలం లాస్ట్ రోజు ఇ కూడా ఏంది అనమాట అంటే పలహారం పట్టుకొని పోయది ఇది పెసర్లు దంచి దాంట్లో చక్కరేసి అది పడుక తొమ్మిది రకాల అన్ని ర రకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చే
అదే అదే అదే నచ్చిన వాళ్ళు కొంతమంది ఐదు తీర్లని చేస్తారు కొంతమంది తొమ్మిది తీర్లని అట్లా చేస్తారు అంటే ద అది ఇట్లా సద్దుల బతుకమ్మయి యిన తర్వాత తొమ్మిది రోజు అయిపోయి తవాత ద దసరా అని ఉంటది కదా దసరా రోజు ఏం చేస్తారు మరి
ఇక దసరా రోజు ఏం చేస్తారంటే మనకు మామలుగా ఏదంటే ఫస్ట్ది రావ అది ఇదిగా మాములుగ సొరకాయి కట్ చేసి ఇస్తారు ఇ తరవాతిగాయ ఆటలు సుకులి ఆట కోసుకుంటారు ఏ వెహికల్స్ ఉండాలో దేం దగ్గరికి పోయి విదమైన వెహికల్ పూజ చేయించుకని వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ కడుకొని ఇక కొత్త బట్టలు వేసుకుంట కొత్త బట్టలు వేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ పాల పపీట చూస్తాంటారు కొంతమంది సాయంత్రం పూట పండగ అంటే జమ్మ కాని అవి మంచి చూతారు అన్నమాట అట్లా ఇక ఒక్కొక్క కానీ ఎక్కువ తెలంగాణ ఫేమస్ ఏందంటే ఫస్ట్ దసరా తర్వాత అస్ట్ ఫేమస్ దసరా ఎక్కువ మాట ఈ తర్వాత మనకి దాని తర్వాత మూడు రోజుల పండుగ తర్వాత బతుకమ్మ తర్వాత మనకు వచ్చేసి సంక్రాంతి పండుగ అది మూడు రోజుల పండుగ జరుగుతు దానీ తర్వాత ఇక మనకు ఉగాది అంటే ఒక రోజుతోని అయిపోది తర్వాత శ్రీరాము నమి అది కూడా ఒకరోజ దేవుడు కళ్యాణం ఆడిక ఒకరోజు అయిపోయిదిది
ఇక సంక్రాంతి అంటే మన దగ్గర మూడు రోజులు ని ఇంకా వేరే సైడ్ అయితే మనకు ఇట్లా ఆంధ్ర అట్లనయితే మంచిగా కోడి పందాలు అసంటివి కూడా పెడతారంటా కదా
హ అందుకే మన దగ్గర తక్ ఎక్కువగాని ఆం్రాల సైడ్ అయితే ఇ వాళ్ళది ఎక్కువ ఈ పని కోడి పంజాలు ఇట్ల పన్ ఆటల పోటీలు పోటీలు రక రక ల గేమ్స్ పెట్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కానీ ఇక మన తెలంగాణలో ఏంటే ఇక మనకి అంత మీది ఇంట్రెస్ట్ పెట్ట అనమాట మన దగ్గర గేమ్స్ ఎందుకంటే అది జ్యోన్ లాంటి ఆటలు అవన్నీ గోడవలు అయిత అని చెప్పి మ దగ్గర ఎంకరేజ్ చేయరునమాట అట్లాంటి ఆటలు
హ
అట్లా
సరే అన్న మరి
ఓకే అమ్
ఆ ఆ